ఉన్నదండి
ఆ బాగున్నానండి చెప్పండి
ఏం చేస్తురండి
ఆ ఏం లేదండి మార్నింగ్ టిఫిన్ చేసాము కూర్చున్నాను మీరు చేసారా
చేసినాం అండి పని అయిపోయిందా
ఆ అయిపో
అదే చాన్డ్రోజులైతుంది కాల్ మా ట్లడక ఎలా ఉండ్రు ఏందీ అని అడుగుదామని చేసినాండి
ఆహ అవునా
ఆ అదే ఆ మంచి నే ఉండ్రండి మీ స్కూల్లో పిల్లలు టూర్ తీసుకెళ్తు రండి ఏమన్నా ఎక్కడ్ కెళ్తరు మీరు
మేము పాపికొండలు తీసుకెళ్దామని అనుకుం టున్నం
అండి మొన్ననే మా స్కూల్ లో వెళ్ళొచ్చినమండి నాగార్జునసాగర్ సైడ్ ఉం పిల్లల్ని తీసుకపో ఆ మంచి నే ఉందండి
బడ్జెట్ వైజ్ గా ఎట్లుందండి
బడ్జెట్ వైజ్ గా అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే సరిపోదు ఉదయం పోయి సాయంత్రం వరకు వచ్చిరు పిల్లలు
ఆహా
బస్ లొ ఎల్లినామండి
అంటే మీకు అక్కడ ఎంత పడిందో ఒక్కోరికి పరె అంటే ఒక్కొక్క మనిషికి
ఒక్క రోజె కదా మార్నింగ్ పొయ్ సాయంత్రం వచ్చేదె కాబట్టి ఒక్కొక్కరికి ఐదొందలు పడింది డి
ఆహా
ఊమ్ నువ్ పొద్ మార్నింగ్ ఎన్ని అంటే సిక్స్ కి బయిల్దేరినామండి మేమ్ ఇక్కడ్ నించి ఆ నాగార్జున స తార్ ఎళ్ళేసరికీ ఎయిట్ నైన్ అయిన్ ఎయిట్ థర్టీయో నైన్ అయింద అనుకుంటా
ఆహా అక్కడ ఒక్కటేనా అండి ఇంక చుట్టుపక్కల ఏమన్నా చూసిర్ర
ఆ అక్కడా మొత్తం అంటే సాగర్ డ్యామ్ ఇరవై ఆరు గదులు ఉంటయ్ కదండి మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టిర్రు చాలా వాటర్ వొచ్చినయ్ అన్మాట అసల్ పిల్లలయితె వింటనే వింటలేరండి ఒకటే అల్లర్ చేస్తరు
చాల సంతోష్పడుతరేమో
తనే అక్కడ పక్కన ఒకటీ మంచిగా ఏమంటరు పూల మొక్కలు కూడా చాలా ఉంటాయండి తోటలాగుంటది పెద్దది
ఆ
ళ్ళినాం అక్కడ చూసిన గద్ పిల్లలు కావాలని కొన్ని పూజలు ఎంచుకని అయితె బాక్సెస్ తీసుకెల్లాం అండి ఎవరు టిఫిన్ బాక్స్ వాళ్ళ పిల్లలూ తీసుకెళ్ళినం అనమాట భోజనాలు అక్కడ పెట్టినని కుదరగాదు పిల్లలే బాక్స్ తీసుకె కొచ్చిర్రు ఇగ అందరు మధ్యాహ్నం ఒకటి కాగానే అందర్ పిల్లలందరు షేర్ చేసుకున్ అంటే ఒక ఫిఫ్ట్ ఫ్టీ మెంబెర్స్ ఎళ్ళినావండి
ఆహా అంటె ఒక బస్ తీసుకొని ఎళ్ళరేమో
తీసుకొని ఎళ్ళినామ్ యాభై మంది ఎ ళ్ళినాము ఎక్కడ పొయ్ మొత్ త్తం దాని మీద అక్కడ వెళ్తాం కద నడ్చు కుంటూ వెళ్తాం కదా ఆ కొండ మీద చూడ్డానికి ఆ డ్యాం ఆనకట్ట ఉంటది కద దాని మీద చూడ్డానికి నడ్చుకుంటూ వెళ్తాంగద
ఆహా కొండ కూడ ఎక్కిరా అండి నాగార్జున సాగర్ కొండ
ఆ ఇక్ అక్కడ వెళ్ళినామండి ఎత్తిపోతలు ఉంటయ్ కదండి ఎత్తిపోతలు కూడ చూడ్డానికి కెళ్ళినం పార్కు కూడ ఉంద అక్కడ
అవునండి కానీ ఎత్తిపోతల్ బాంటదండి నేన్ కూడ చూస్న కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు ఎప్ ఇప్పుడు వెళ్ళినాం చూష్ నం చాల బాంటది అక్కడ
ఆ అయితె చాప ఇంకోటీ ఒకటి విశ్వవిద్యాలయం కూడ ఉందండి. నాగార్జున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అని కూడ ఉంది. అక్కడ మన నాగార్జునసాగర్
ఇ కొండ ఎక్కితే ఉంటది కదండి.
ఉమ్ అవు మల్ల అక్కడ మ్యూజియం కూడా ఉం మ్యూజ్ జ్యంలో బౌద్ధ బౌద్ధ మతానికి సంబంధించిన
అక్కడ బౌద్ధ మతంది అది విగ్రహంది కూడా ఉంటది కదండి పార్క్ లాగా. ఊ అదే అదే
ఊ కొంతమంది పిల్లలయి అయితే అక్కడ స్టీమర్ లా వెళ్తారు కదండి. నాగార్జున సాగర్ స్టీమర్ కూడా ఎక్కిరు. అసలే వింటనే విన్ పట్టలేరండి పిల్లలైతే
అంటే వాళ్ళకి కూడా సంతోషం ఉంటది కదండి. పోకపోక బయటికి పో చిన్న పిల్లలు వాళ్ళకుందాహ హ్యాపీగా అనిపిస్తది సంతోషాన్ని
ఇక కొంతమంది ఏమో ఇగ బొమ్మలు ఉంటాయి కదా అవి ఇవి కొనుకురి.
మరి మీరు షిప్ అది బోట్ ఎక్కకపోయారండి.
ఆ ఎక్కి మండి పిల్లలతో పాటు స్టీమర్ ఎక్ క్కినం ఎక్కి వాటర్ అన్ని చూసి రెండు రౌండ్ తిప్పుకొని వచ్చింది.
ఆహా దానికి కూడా ఉంటది కదండి. ఇంత అని
ఆ మనీ ఉంటదండి హండ్రెడ్ ఒ వన్ ఫిఫ్ పుట్టిన ఉందండి
పక్కతలకాయకిింద అంటే మీరు స్టాఫ్ అందరు కలిసిపో రండి
అవునండి టీచర్స్ మీన్ స్టాఫ్ స్టాఫ్ ఒక సెవెన్ మెంబర్స్ ని. పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అండి.
ఆహా
ఉమ్ అందరం కలిసి చేద్దనం స్నాక్స్ ఒకే అవన్నీ తీసుకొని ఒకసారి పిల్లలని అట్ల చూపించక రావాలి. ని తీకెళ్ళమండి. మరి మీ స్కూల్ ఎప్పుడు వెల్ తురండి.
మేమూ ఆ వెళ్తామండి ఇగా స్ సమ్మర్ హాలిడేస్ లో ఎల్
ఊహూ. అవునా మరి ఎంతా మనీ ఒక్కొక్క్ ఒకరికి ఎంత పడుతుందీ.
ఇంకా ఏం డిసైడ్ కాలేదండి లొకేషన్ అదైతే అనుకుట్ టున్నము ఆ ప్రదేశం అనీ. ఎగ్జామ్స్ అన్నీ అయిప్ పోయినంకా చెప్తరు.
కానీ చాలా బాగుంటదట్టుంది కదండి అక్కడా.
ఆ మంచిగుంట్
మీరు చూశిర్రా అండి ఎప్పుడన్నా. చూశి వచ్చిర్రా హా అక్కడ కూడా వాటరే ఉంటది, గోదావరి అన్నారు కదండి నది అవునాది. గోదావరి కదండి.
గోదావరే.
ఉమ్ అదే చాలా, ఆ అదే చాలా బాగుంటది అన్నారు. ఉమ్ ఏమో వీలైతే ఇగ మేం ఏంటండి.
సినిమా కూడా ఉంది గద అండి.
అవునవును అప్పుడు చేశిర్రు కదండి.
అదీ నాగర్ ర్జునా రమ్యకృష్ నా ఇంకా ఆమె సు అదీ
స్నేహ స్నేహ స్నేహ శ్రీకాంత్ వాలా
కాదండి. నాగార్జునా రమ్యకృష్ణా అన్నమయ్య సినిమా తీశి
ఆహా అక్కడ తీశిరాండి. అన్నమయ్య సీన్ ఆ ఆ తెల్స్ అండి.
నాగార్జున ఇంకెవరో మిస్ వర్ల్డ్ ఎవరో ఆమె. తులసీ అండి తులసి సీరియల్ తీశినామె.
తెలుసండి ఆమెన్
ఆమె పేరు సుష్మిత్ తానా ఏదో.
తెలీదండి పేరు తెల్వదు గాని, మీరు చెప్తుంటే ఐడియా వస్ ఇద్దరు మర్దళ్ళు కదండి బావ మర్ద.
ఆ ఆ అవునండి అవును.
అ సినమా అక్కడే తీశి ర్రా
ఆ అక్కడ తీశింరండి మొత్తం.
ఆహ్ ఆహ కలగంటి కలగంటి అనే సాంగ్ ఉంటుదంట అందులో ఆ గుర్తుంటదండి అన్నమ్మయ్య గారి కదా శ్లోకలు సంకీర్తనల్ని గుర్తుపెట్టుకోవాలి కాదండి అదిగో అల్లదిగో శ్రీ హరినాథ్ అనే సాంగ్ కూడా అందులోనే ఉంటది
ఆ అదే అదే అక్కడ మొత్తం అవన్నీ అక్కడే తీసిరండి అండి మేము అదే వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూపిచ్చారు ఇక ఇక్కడ ఉన్నారు ఇక్కడ అది ఇదని
అవునా చాలా బాగుంటుందండి సినిమా కూడా మంచిగా ఉంటది ఆ సరేలే ఓకే అండి అంత అయితే బాగున్నారు కదండి ఉ సరే అండి ఆ చెప్పండి మీరు ఫోన్ చె వెళ ఒకవేళ వీలుంటే మాకు హాలిడేస్ కదండి ఒకవేళ అవునండి మరి మేము రావచ్చా అండి మీ స్కూల్ కి మీరు ఒకవేళ రావచ్చు
అంటే బయట వాళ్ళు ఎవరన్నావచ్చేది ఉన్నారు పొఎవరికైనా అవకాశం ఉందంటే నేను మీకు ఫోన్ చేస్తా
ఆ కొంచెం చెప్పండి మేడం మీరు చెప్తే ఫ్యామిలీతో పాటు వస్తామండి ఒకసారి చెప్పండి మీరు కనుక్కోండి ఓకే అంటే వస్తాం లేకు అయితే మా స్కూల్ లో మేము వెళ్ళతేప్పుడు ఇక అక్కడ టూర్ ప్లాన్ చేయ్యాలండి
ఆహా సరే అండి పిల్లలకి ఎగ్జామ్స్ అన్నా అయిపోయిన
లే అండి రేపు అయితే అయిపోతుందండి మా బాబు కెమిస్ట్రీ ఎగ్జామ్ రేపు ఉంది ఆ ఫ్రీ అండి టెన్షన్ లేదు ఇగ ఓకేనాండి ఓకే అండి ఉంటామండి ఓ ఓకే అండి